హలో హలో అండి ఆ అండ్ మీది ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను మీరు
ఓకే అవునండి చెప్పండి.
ఆ నువ్ ఫ్రీగా ఉన్నారా, మీతో మాట్లాడచ్చ?
ఆ ఫ్రీ ఆ ఫ్రీ లే అండి చెప్పండి.
ఆ ఆ నేను మీవీ ఇడియో వీడియోస్ అన్ని చూసానండి. చాలా బావున్నాయి ఆ ఎడిట్ టింగ్ కి ఏమన్నా చెప్తారేమో ఎట్లా ఎడిట్ చేస్తారో, ఏమేమి యూజ్ చేస్తారో అని అడుగుదామని అని చేవండి
ఓకే అంటే మీకు అంటే మీకి వీడియో కావాల అండి. అంటే మేము ఎడిట్ చేయాలి మీరు ఆ ఫోటో ఇస్తారూ, మేము ఎడిట్ చేయాలా?
అవునండి
ఓకే అండి అంటే పర్పస్ ఏంటండి పర్పస్కి ఏమో కనుక్కవచ్చు.
ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్స్ కి ఇన్ దానికి కావాలండి
ఓకే అంటే పర్పస్ ఐ మీన్ నేను ఏమంటున బిజినెస్ పర్పసా, లేదా ఏమన్నా ప్రోడక్ట్ ప్రమోషన తెట్ ఆడుతున్నామండి
అ ఆ ఔ మేము యాక్చువలీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో దానికి ప్రమోషన్ చేయడానికి అండి బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి ఇంకా నేమ్ అంతా అనుకోలేదు. బట్ ఏంటి అని ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక వీడియో ఎడిట్ చేయడానికి
ఓకే అండి నాకు అన్ని రా ఫొటోస్ అన్ని పో పెట్టండి నేను చూసి చెప్తాను. మీరు ప్చ్ అదుగుడ ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఆఫ్ ఫొటోస్ నాకు సెండ్ చేసే బట్టి ప్రైజింగ్ ఉంటుందండి. ఇన్ని మిట్స్ ఇ మినిట్స్కి ఇ త అమౌంట్ అని ఉంటది. చార్జ్ చేస్తాము మీకు ఎన్ని సెకండ్స్ వీడియో కావాలి చెప్పి నా నేను అమౌంట్ డిసైడ్ చేసి చెప్తానమాట మీకు
ఓకే అండి అంటే మీరు ఎ ఎట్లా చేస్తారండి? ఎంటే ఆ ఏమన్నా మీరు ఇంతకు ముందు చేసినట్టు ఏమన్నా వీడియోస్ ఇట్లా ప్రమోషన్ దానికి ఏమన్నా చేసినకు సెండ్ చేస్తారా అట్లా
ఆ చేస్తానండి మీకు సెండ్ మీకు సెండ్ చేస్తాను హుమ్ చెప్పండి ఆ చెప్తాను అదే మీ పర్పస్ ఏంటో చెప్తే ఐ మీన్ అంటే ప్రోడక్ట్ ఏంటి అంటే బిజినెస్ అంటే ఐ మీన్ బిజినెస్ ఏంటి మీది అంటే ఆడియన్స్ ఎవరిని టార్గెట్ చేస్తున్నరు
అ ఈ డీటెయిల్స్ అన్ని మీకు సెండ్ చేస్తానండి నేను ఇ మే మే దేనికి యూస్ చేస్తాన్నామ్ మేము దేనికి అని డీటెయిల్స్ అనేయి మీకు సెండ్ చేస్తాను ఆ మీ న బర్ నాకు మీ నంబర్ నుంచి నాకు వాట్సాప్ కాల్ మెసేజ్ చేస్తే నే అన్ని డీటెయిల్స్ అని మీకు సెండ్ చేస్తానండీ అట్లే ఇంకొకటి మీరు ఇంతకు ముందు ఎ ఏమన్నా ప్రమోషన్స్ కానీ ఏమన్నా వీడియోస్ ఏమన్నా చేస
అవునండి మేము సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తుంటాం మాది రీటైల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా ఉంది
ఏంటండి ఏజెన్సీ నేమ్
ఏజెన్సీ నేమ్ ఇంకా చెప్పకూడదండి అది
ఓకే సరే అండి అంటే ఇంతకు ముందు ఏం రన్ చేసారండి మీరు క్యాంపెన్స్
అదే అండి బిజినెస్ పర్పస్ రన్ చేసాము అ లీడ్స్ జనరేట్ చేసి రన్ చేస్
ఓకే అండి అంటే మీరు ఏం మీరు ఏం యూస్ చేసి చేస్తారండి ఇదంతా
ఆ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంతా ఇస్టాగ్రామ్ ఫేస్బుక్ కద దాంట్లో ఎక్కువ రన్ ఆ యాడ్స్ రన్ చేస్ తము ఇప్పుడు అంగోటి గూగుల్ అని ఉంటది గూగుల్ గూగుల్ యాడ్స్ కూడా రన్ చేస్తామండి ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎలా అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ సర్చ్ చేస్తున్నారనుకో దానికి పర్టికులర్ రివ్ కీవర్డ్ ఉంటది ఆ కీవర్డ్ యూస్ చేసి సెర్చ్ చేస్తే గిన మన ప్రయా మన వెబ్ పేజ్ ఉంటది కదా అది ర్యాంగింగ్ అవుతది ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే
ఓకే అంటే ఇప్పుడు మామూలుగా మనం గూగుల్లో ఓపెన్ చేసి ఏమన్నా దేని గురించైనా సెర్చ్ చేస్ స్తె మనక్ ఫస్ట్ లో కొన్ని టాపిక్స్ కొన్ని మనకి ఏవైతే కావాలో అట్లా వస్తే చు డు సో అట్లా కీవర్డ్స్ ని యూస్ చేసి గూగుల్లో లో కూడా రన్ చేస్తారన్నమాట
ఎలా వన్ పని చేేస్తుంది అంటే నువ్వు అమౌంట్ పెట్టే బట్టే అండి బిడ్డింగ్ చేస్తాం అన్నమాట ఆ
అంటే ఇప్పుడు మేము మేము ఒకవేళ గూగుల్ యాడ్ స్ కానీ ఇట్లాంటివి రన్ చేయాలి అంటే దానికేంత తీసుకుంటారండి
అది మీరు బడ్జెట్ మీరు బడ్జెట్ పట్టి అండి మీరు ఎంత బడ్జెట్ పెడ్ తే అంత అలా ఫర్ సపోజ్ థౌజండ్ అనుకోన అండి థౌజండ్ థౌజండ్ పెట్టామనుకోండి పర్ క్లిక్ కు పరో పర్ క్లిక్ కిక్కి ఇంత అమౌంట్ అని బిడ్డింగ్ చేస్తామ అన్నమాట కస్టమర్ క్లిక్ చేస్తే మానకు డబ్బులు కట్ అవుతాయి పర్ కిక్లకి యాభై రూపాయలు అనుకోండి ఇంకా వెయ్యి రూపాయలకి ఎన్ని కిలిక్లు వస్తే అన్నీ
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కస్టమర్ అనుకోండి నేను నాకు ఒక దాని గురించి దేని గురించి చెల్లినా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అమెజానే తీసుకోండి ఇప్పుడు మనకందరికి ఐడియా ఉన్నది నేను అమెజాన్ గురించి గూగుల్లో లో సెర్చ్ చేయాల అనుకుంటాన అమెజాన్ లో ఫస్ట్ కొన్ని లెటర్ మాత్రే క్లిక్ చేసి నేను సర్చ్ చేస్తాను సో ఇప్పుడు సర్చ్ చెస్ టిన వెంటనే ఇంత అమౌంట్ అని కట్ అవుతుంది అంతేనా
అంటే అది అమెజాన్ కొన్ని అమెజాన్ కూడా అలా అలాగే అనుకోండి అమెజాన్ కూడా యాడ్స్ రన్ చేస్ తది
అహ
అద్ మనం డైట్ అమెజాన్ ఆ మ్ డైట్ అమెజాన్ మనము డైట్ మనం అమెజాన్ కి వర్డ్ కొడ్తామ్ అక్క డేట అమెజాన్ విజిల్ట్ అవుతుంది ఫర్ ఎక్సమ్ప్లె లైక్ దట్ నే చెప్ ఆగండి ఆ ఇప్పుడు ఆ మీకేదైనా మీరేమైనా కోర్స్ చేయాలనుకుంటున్నారు లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి నియర్ మీరు సెర్చ్ చేస్తారనమాట నియర్ మా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని అదొక కీవర్డ్
ఓకే అండి
ఆ కీవర్డ్ తీసుకొని ఎవరైతే యాడ్ రన్ చేస్తున్నారో మీకు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో గూగుల్ యాడ్స్ లో మిక్ డిస్ప్లే అవుతది ఆ కీవర్డ్ తో అప్పుడు మీద క్లిక్ చేశార అనుకోండి వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ డబ్బులు కట్ అవుతాయి
అంటే మనం వెబ్సైట్ మీద క్లిక్ చేసిన వెంటనే అమౌ అమౌంట్ కట్ అవుతుంది అంటే పర్ క్లిక్ కి ఎంత అమౌంట్ కట్ అవుతుందండి
మ్ బిడ్డింగ్ చేసే బట్టి ఉంటదండి మన ఇష్టం అది ఎంతనా బిడ్డింగ్ చేసుకోవచ్చు బిడ్డింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు వేలంపాట ఇన్నారా మీరు ఒక ఆయన ఇం ఒక ఆయన ఇం ఇంత వేలం పాట పడితే ఇంకా ఆయన ఇంత వే వేలం పాట పడతాడని అని అలా మనం బిడ్డింగ్ చేస్తాం అనమాట అది మన కాంప్యూటర్కి తెలియదునమాట ఆయన కాంప్యూటర్ ఒక ఇరవై రూపాయలు చేసిండొచ్చు బిడ్డింగ్ మన పది రూపాయలు బిడ్డింగ్ చేసిండొచ్చు
ఒకే
వాల్ బిడింగ్ చేస్త అన్ని రూపాల్ బిడింగ్ గనుక ఆయనా ఆహా ఆయన పేజు కొద్ది ఎక్కువ కన ఆ ఫస్ట్లో కనపడుతుంది మంది సెకండ్లో కనపడతది
ఓకే ఓకే ఇప్పుడు నార్మల్గా మనం ఏమన్నా ఓకే మనం ఏమన్నా సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ కొన్ని సెకండ్ ద తర్వాత వచ్చేది మనకి ఏదైతే అట్రాక్ట్ మనకి ఏదైతే ఓకే అని అనిపిస్తుంది దాని మనం క్లిక్ చేస్త సో అలా మనం క్లిక్ చేసింద్ దన్ని బట్టి మనం ఎంత బడ్జెట్ దానికి పట్నము దాన్ని బట్టి ఇది రన్ అవుతుంది అనమాట
అవునండి షేమలానే
ఓకే అండి ఇంకొకటి ఆ ఇష్టాగ్రామ్ క్యాంపెయిన్స్ కానీ ఇట్లా క్యాంపెన్స్ చెప్ కర్ కదా దానికి కూడా అంటే మేము ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చే సి మా పేజె లో మీరు మీరు క్యాంపెయిన్ రన్ చేస్తారన్నమాట
అవునండి మీ క్రెడిటిషన్లె మేము తీసుకుంటాం అనమాట క్రీటిషన్లోకి తీసుకొని రన్ చేస్తాం ఫాక్ర్బుక్ యాడ్స్ రన్ చేస్తాం ఆ ఫేస్బుక్ నా టార్గెట్ ఆడియన్స్ ఉంటార్ అనమాట ఆడ్ మీ ప్రోడక్ట్ని బట్టి టార్గెట్ ఆడియన్స్ చేస్తాం ఫర్ సపోజ్ ఎలా చెప్పాలి బృ ఆ క్లోథింగ్ బిజినెస్ తీసుకోండి అక్కడ మెన్స్ వేర్ ఉంటది ఉమెన్స్ వేర్ ఉంటది బృ మేన్స్ ఉమెన్స్ ఆ మెన్స్వేర్ గల్ మెన్స్వేరు ఉమెన్స్ కు చుపియలేం కదా చూపించినా గున వాళ్ళు కొనరు ఒక కొంతమంది కొంటారు అనుకోండి వాళ్ళ హస్బెండ్ కావాలని కొంతమంది కొన్నారు కాబట్టి ఆడ్ మెన్స్ టార్గెట్ చేస్తాం ఎక్కువ అక్కడ ఉమెన్స్ చేస్తే ఉ మీరు ఉమెన్స్ టార్గెట్ చేస్తే ఎం అవుతుందంటే అమౌంట్ వేస్ట్ అవుతది మనకి
అంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే మేన్స్ నే టార్గెట్ చెస్
అది ఫేస్బుక్ ఆల్గేర్ధం అండి మనమందరం సెట్ చేస్తాం అన్నమాట మొత్తం
ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ క్యాంపెన్స్ రన్ చేస్తే
సేమ్ అండి ఫేస్బుక్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్గ్రామ్ కూడా రన్ అవుతది అ
ఓకే ఇంటర్లింక్ ఉం
ఆ మెట కాదా మొత్తం మెటా కాబట్టి లింగైపోతాద్
ఓకే ఇప్పుడు ఈ క్యాంఫిన్స్ కూడా ఎంత తీసుకుంటారండి
అది గూన అంతే అండి సేమ్ బడ్జెటే సేమ్ బడ్జెట్ వే మీరు డైలీ బడ్జెట్ వైజ్ ఉంటది అది డైలీ ఇంత బడ్జెట్ పెట్టాలని అలా మీరు దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటది మీకు వీవ్స్ కావాలా ఫాలోవర్స్ కావాలా లీడ్స్ కావాలా అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అలా మీరు దాన్ని చూస్ చూసుకున్న బట్టి పర్ క్లిక్కిి పర్ వ్యూస్ కి కట్ అవుతది అమౌంట్
ఓకే అంటే స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ చేయ్
ఎంతైనా పెట్టుకోవచ్చండి మీరు వంద రూపాయలైన పెట్టుకోవచ్చ అండి ఏం కాదు కానీ మనకి యూజ్ ఉండదన్నమాట
ఓకే అంటే ఇప్పుడు దీని సేమ్ దీని కూడా అంతేనా అండి బిడ్డింగ్ ఉంటుందా దీనిగూడా
దీనికి ఏం బిడ్డింగ్ ఉండదండి మనం ఆటోమేటిక్గా ఆడియన్స్ టార్గెట్ చేస్తాం రెట్ మనం చేసిన ఆడియస్కేళ్లిపోతది అది నువ్వు పర్టికులర్ ఏ గా ఏరియాలో టార్గెట్ చేయాలనుకుంట ఓన్లీ అండ్ పూట్ టార్గెట్ చేయాలనుకుంటున్నావా బెంగుళూరు టార్గట్ చేలనుకుంటున్నావా ఢిల్లీ టార్గెట్ చేయాలనుకుంటున్నావా లేదా ఇండియా మొత్తం టార్గెట్ చేయాలనుకుంటున్నావా అని ఉంటదండి దాంట్లో పర్టికులర్ ఏరియా కుడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మొ త్తమంతా నీకుఏవేవి కావాలో అవి కూడా సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేసుకోవచ్చు
అంటే క్యాంప్స్ ని ఇప్పుడు మే మేము ఫర్ ఎ ఎగ్సాంపుల్ నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి క్యాంపైయిన్ రన్ చేయాలి అనుకుంటున్నా అప్పుడు ఇంతమంది ఆడియన్స్ చూస్తేనే కట్ టవ్వడం గానీ అంటే ఆ క్యాంపెయిన్ ఆప్ అయిపోవడం గానీ లేకపోతే అట్లే ఏమన్నా ఉందాండి లిమిట్ ఏమన్నా ఉన్
అవునండి ఉంటది పర్ వ్యూస్ కి ఇంతన ఇంత అమౌంటని ఆటోమేటిక్ కట్ అవుతది అది కట్ అయిపోతేనే అమౌంట్ అయిపోతేనే క్యాంపన్ ఆఫ్ అయిపోతది
ఇప్పుడు మీరు చేసారన్నారు కదాండి మీరు చూసిన దాంట్లో అంటే ఇంత అమౌంట్ కి ఎన్ని వీవ్స్ మాత్రమే అనేది మీకేమన్నా ఐడియా
అది ఒక్కొక్కరు బట్టి ఉంటదండి కొంతమంది టెన్ కే బెట్ తర్ కొంతమంది ఫై కె పెడుతరు కొంతమంది అంతకన్నా ఎక్వ ఎక్కువ వెళ్లే వాళ్ళుంటరు అప్పుడు ఆటోమెటిక్గా లీట్స్ వస్తాయండి ఏం చేస్తారంటే ఆటోమేటిక్ లీట్ సోస్తే గిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేస్తరు అ అలా
అంటే ఇప్పుడు నేనేమం టున్ననండి పర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హా ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆ క్యాంపెయిన్ రన్ చేయాలా అనుకుంటా న్న అప్పుడు ఎంత మంది వ్యూస్ చూస్తే నా ఫైవ్ హండ్రెడ్ ది క్యాంఫయిన్ ఆగిపోతుంది అంటే ఇంతమంది చూస్తే అ అయిపోతుంది
అది మన మల్లగారన్ చెప్పలేమండి అది ఇన్ని వ్యూస్ కి ఇంతన్ అమౌంట్ కట్ అవుతది అనమాట
ఓకే మీక్కుడా అది ఐడియా లేదుఓ
ఇన్ని వ్యూస్కి ఇంతని అమౌంట్ కట్ అవుతది మీలో ఒకేళ బిజినెస్ అయితే గాని ఒక లీడ్స్ మీకు కావాలనుకుంటే గినా మీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకు కొండే గిన వెబ్సైట్ త్రూ ద్వారా ఒకవేళ యాడ్ టు కార్డు కొడితేనే మీకు అమౌంట్ కట్ అవుతది అలా లేదు నీ క్లిక్స్ కావాలా వెబ్సైట్కి ట్రాఫిక్ కావాలాంటే మీరు వెబ్సైట్ బటన్ క్లిక్ చేస్తేగిన అదిట్ల అమౌంట్ కట్ అవుతది సేమ్ అలా. లేదు ఓన్లీ నీ రీల్స్ చూస్తే చాలు అంటే వ్యూస్ వస్తాయి అంతే.
ఓకే అంటే వీవ్స్ వీవ్స్ ని బట్టి కట్ అవుతుంది అని అన్నారు అంటే. ట్ వీవ్స్ కి బట్టియే ఉంటుంది అని అన్నారు సో వీవ్స్ కి పట్టే మనం అమౌం పెట్టేదాన్ని మనం అమౌంట్ బట్టి ఇన్ని వీవ్స్ అనేది అల్గరిదం డిసైడ్ స్తుంది అంటే కంఫన్ ఏమి ఎన్ని డేస్ అట్లా ఏమన్నా డేస్ ఏమన్నా అట్లా కూడా ఉందా ఏమన్నా.
ఇప్పుడు ఫైవ్ హండ్రడ్ పెట్కోర ఫైవ్ హండ్రెడ్ పెట్. ఆహ్ అంటే ఫైవ్ డేస్ కి వంద రూపాయలు ఆహ్ డేల వంద రూపాయలు వంద రూపాయలు రన్ చేస్తారు. అ అద్ మాన్ జేతు లో ఉంటది డిసైడ్ జేస్ ఫస్ట్ ఉంటది మీరేన్ త అమౌంట్ తక్కువ పెట్టినా ఎక్కువ రా రావండి ఏం రావు
ఇప్ డు ఒక అ సరే అండి నేను ఓ ఒక ఒ క ఫై థౌసండ్ పెట్టి నేను అడ్ రన్ చ్ జేయాలా అనుకుంటాన్నా అది ఎన్ని డేస్ ఉంటుందండి
అద్ మన ఇష్టమండి మీరు కావాలంటే ఒక రోజులోనే అయిపోగోట్ కోచ్చు కావాలంటే వన్ వీక్లోనే అయిపోగొట్టుకోచ్చు
ఓకే అంటే మనం డేస్ గుడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్ని డేస్ లో మనమే కంపెన్ రన్ చేయచ్చు చెయల్న ఆన్ చెప్పి అ ఓకే అండి సరీ అండి నేన్ గుడా మీ మీ మీ జీ డీటెల్ స్ అన్ని సెండ్ చేస్తాను నేన్ దేని గురించి క్యాంపయిన్ రన్ చేయాలన్కుంటా ఉన్నా ఏమి అని మేం మీరు చెప్పారు గదండి గూగుల్ యాడ్స్ కూడా రన్ చే ఇస్తారు అని చెప్పి ఫస్ట్ మనం కాంపయిన్ తో స్టార్ట్ జేద్దాం అండి. ఫేస్బుక్ ఇం
సర్లే మీరు నాకు రాఫ్ ఫోటోజ్ మొత్తం పెట్టండి నేను అమౌంట్ మొత్తం మీకు ఎస్టిమేషన్ చేసి పంపిస్తాను అలాగే మీకు ఇదిగుం కావాలన్నారు కద నేను గుడా ఇది గూడా నెస్టిఫైన్ చేసి పంపిస్త అండి మాకు టార్గెట్ ఆడియన్స్ మొత్తం ఓసారి నాక్ సెండ్ జేస్తే ఒక డాక్య మెంట్ మీకు మొత్తం అంతా పంపించేస్తాను మీ
సరే అండి నా డీటెయిల్స్ ఏమేమి ఏం కావాలా అనేది మీకు సెండ్ చేస్ తను ఆ అంటే నేనేప్పుడు ఎక్స్ స్పెక్ట్ చేయోచ్చండి మీస్ ఎస్టిమేషన్ అదంతా మీరు ఎప్పుడు సెండ్ చేస్తారు
ఒకడ్ టూ త్రీ డేస్ అండి
సరేయండి సెండ్ ఎస్తాను ఇపుడే సెండ్ చేస్తాను మీకు డీటెల్సు అన్ని ఉమ్ సరే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ న్ఫ్